హ
వినిపిస్తుందా
ఇనిపిస్తుందండి
ఏం జేస్తున్నారు
ఏం లేదు మీరు
డి నిను ఒకాటి ప్లాన్ ఎసుకుంటున్నా అనమాట అక్కడ్కెళ్దామని
ఎక్కడ్కెల్తరు
తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను మా నేను మా కుటుంబం సభ్యులు అందరూ
అవునా బాగుంటది నేను గూడా ఏళ్ళిన మొన్న బతుకమ్మ పండ్గకి
అవునా బతుకమ్మ పండుగ రోజు అక్కడ పోవాలా అండి
ఆహా అప్పుడు బ్రహ్మోత్సవాలు ఉచ్చవాలు జరిగినాయి అన్నమాట మొన్న సద్దుల బతుకమ్మ రోజు నేను అక్కడ్నే ఉన్నా తిరుపతిలో
అవునా జ స అంటే ఏం చేస్తారండి బ్రహ్మోత్సవాలు అంటే తిరుపతిలా
ఒక్క రోజు రథోత్సవం అని దేవుళ్ళని బయట తిప్పడం ఏనుగులు ఇంకో రోజ్ ఏనుగులను అట్లా చానున్నాయ్
ఆ నేను అక్కడ జింకలు ఆ నేన్ అక్కడ జింకలు పక్ష్ అవేమో ఏనుగులను జూషిన అండి ఒక చిన్నప్పుడు మా నాన్న నన్ను పైకేత్తుకొని చూపించేద న్నమాట
అవును మనం నడుస్తుంటే అన్ని అంటే అంటే అన్ని జంతువులు కాదు క కానీ ఈ జింకలు ఉంటాయి, ఉడతలు ఉంటాయి. పెద్ద ఉడతలు మన దగ్గర ఏట్లుండయి చిన్నగుంటాయి గదా
అవును అవునండి
మళ్ల అక్కడ కలర్ ఎట్లుటదంటే మెరూన్ కలర్ అట్లా ఆ కలర్లు ఉంట పెద్ద పెద్ద ఉడుతలుంటయ్ మంచిగుంటది
ఔనఅండి అయితే అక్కడి మేమ్ ఏళ్దాం అనుకుంటున్నము వచ్చే నెల అయితే ఈరోజు బు క్ చేసుకోచ్చు అని అన్నరు అయితే చూస్తున అన్నమాట ఎట్ల బుక్ జెయాలి దాని గురించి నాకేం తెలివ దన్నమాట
అవును బుక్ జెసుకోండి మంచిదె ఏళ్తే ఒక ఫ మినిమం ఐదు రోజులు ఉండేట టట్టు చూసుకోండి. ఎందుకంటే అక్కడ ఇంక తిరుపతి కాకుండ పక్కన చిన్న చిన్న చాన ఉంటాయ్ అన్నమాట.
అవునా అండి నాక్ ఏమేంటియో తెల్వద్అండి. ఎప్పుడ్ నేను అంటే ఐదు రోజులు ప్రయాణం చేయలేద మాట మీరు దాని గురించి ఏమైన తెలిస్తే నాక్ చెప్పండి. నేను గుడ వెళ్తాన్ గద ఇప్పుడు ఎలాగో
ఇప్పుడు తిరుపతి తిరుపతి దర్శనం అయ్పోయిన క ఇంకా పక్కన అంజనేయిందని ఉంటది. ఇంకొకటి
అలివెలి మంగాపురం అని తెల్స్ అండి. అలివెలి మంగాపురం తెల్స్ ఒకటి.
ఆమ్
అదే అమ్మవారు ఉంటరు కదండి పద్మావతి దేవి గ ఆలువెలు మంగాపురం అని చిన్న ఇంతే ఇ కేమో ఉంటయి అండి నాక్ గుడ తెల్వదు నేన్ గుడ కనుక్కుంట లేండి వేరుకాడ గుడ మీర్ గుడ కనుక్కొని నాక్ చెప్పన్ అండి అలాంటివి
ఆ చెప్తగని బావుంటదండి. మేమ్ ఎక్కడికెళ్ళి మాక్ టైం సరిపోక ఫస్ట్ దర్ష్ చ్చినం అయ్పోయింది నెక్స్ట్ అదేదో పాపికొండలా అదేంటిదొ వాటర్ మనం స్నానం చేసినం అనుకొ మనం నం జెశిన పాపాలన్ని ఏల్
పాప ఆ ఏదోవి ఏదో ఉంటదిలేండి పాపిక్ కొండలు గాదులే గని అది ఆ మీర్ కనుక్కొని నాక్ జెప్పండ్ ఇ వేరె వాళ్ళని ఎవరినైన అడ్ గండి మీర్ ఎళ్ళిన వాళ్ళతొటి వాళ్ళ అనుకొని నాక్ చెప్పండి. ఈ మ అంటే తెలిశ్నంక
ఔను అయితే అంజనేంది ఉంటది. అంజనేయంది గుడ మనం చాన మెట్ల్ ఎక్కాల్స్ ఉంటది.
అవునండి తిరుపతికి ఎళ్తే మెట్ల్ ఎక్కిర మీరు ఎట్లెలి
ఉమ్ మెట్లెకినం మెట్లెకినం రెండువేల ఐదువందల మెట్ ట్లేమో ఉండే
ఔనఅండి రెండువెల మె రెండు వేల మ మెట్లు ఎట్ల నడిచిర్రండి డి ఆయ్సం గాద
ఫుల్ మధ్యలొ మనం ఆగుతం. ఎందుకు ఆగం మధ్యల తినడానికి అవి గుడ ఉంటయ్. కి వెళ్ళుతుంటే మా అక్క కొడుకుఉండే చిన్న బాబు ఇంగాక కొడుక్ ఒక్సారి అక్క ఎత్తుకుంది బాబుని బావ ఎత్తుకున్నడు. లాస్ట్కు నేన్ ఎత్తుకున్నా
ఔన చాలా బావుంటది గదండి అక్క బావ వాళ్ళతొటి ఏళ్తే
ఆ ఔన్ ఏళ్లినం అక్క బావ తొటి మా అక్క కొడుకుది గి జుట్ తియడానికి మొక్కు ఉండే ఎదొ
ఔనా అండి మంచి జ దర్శనం అయింద అండి. మంచిగ జరిగింద మరి దర్శనం అంతా
ఆ మంచనే జరిగింది. దర్శనం ఏంటిదంటే ఈరోజ్ మది మధ్యానం ఉండే టువెల్క్ పన్నెండు గట్లక్ అట్ల ఉండె
ఉ
క్ టైం సరిపోక సాయంత్రం ఆరు గంట్లక అట్ల ఎళ్ళినం. బయలుదేరేసరికి అంటే రూమ్ మ్ నుంచి బయలుదేరింది. ఆరు గంట్లక్ అక్కడ పోయేసరికి ఎనిమిది అట్ల అయింది. ఏడున్నర ఎనిమిది
ఔన అండి ఔను మరి లేట్ అయితే మిమ్మల్ని రానిస్తరా అండి దర్శనంకి
పన్నెండు గంటల వరకు ఉంటది అనుకుం
ఆ ఆ అంటే అన్నార్గాని మన టైం అంటే వాళ్ళు సమయం ఇచ్చిరుకదండి ఆ టైం ఆ సమయంకే పోవాలా అని నాకు ఒక సం
అవును అవును గాని మాకు అవును గాని మేము అప్పటికి రాలేకపోయినాం కదా. అందుకే సాయంత్రం పోయినం. ఇగ అదే రోజు సాయంత్రం పోయి ఆ
మేము ఒకసారి వెళ్లినం అనమాట కాకపోతే నైట్ బస్ స్టాండ్ లోనే ఉంచి రండి పైకి ఎక్కడానికి బస్సు లేవంట మూడు గంటలకి లేషినంక బస్సు ఎక్కినం అనమాట తెల్ల వారుజామున ఎళ్ళినము మేము. తిరుపతికి ఒక చిన్నప్పుడు అయితే మా నాన్నవాళ్ళు చెప్ యి కథంతా ఇట్లా జరిగింది. నువ్వు చిన్నప్పుడు ఇక్కడ బస్టాండ్ లో కూర్చున్నావు అది ఇదని.
ఇప్పుడు హాఫ్ అన్ అవ ఒక అర్ధగంటకు ఒకటి ఉన్నది బస్సు
అవున అండి మాకు ఇక్కడ ట్రైన్స్ ఉన్నాయి లేండి. మాకు అదేం ప్రాబ్ల
అహా నేన అనేది ఏంటిదంటే తిరుపతికి ఎల్లినంక దేవుని దగ్గర దగ్గరికి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి ఫ్రీ బస్సెస్ ఉంటాయి మనకు ఫ్రీగా తిరిగచ్చు మనం చాలా ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అక్కడ ఫుడ్ కూడా ఫ్రీగానే ఉంటది అక్కడ.
అవునండి అక్కడ సాంబార్ అన్నం బాగుంటంది అంట అవునండి సాంబార్ అన్నం పెరుగన్నం పాలు పోసారు నాకు చాలా ఇష్టం అండి అవన్నీ
బావుంటది ఫుడ్ మొత్తం మన ఆహారం మొత్తం ఫ్రీ ఉంటది. పొద్దున్న టిఫిన్ కూడా వెడతరు.
స్ని మా స్నేహిత్ర మొన్న మన స్నేహి తురాలు వెళ్ళిపోయింది అనమాట. లడ్డు తీసుకొచ్చింది. ఎంత బాగుందో అసలు తింటుంటే కరి పొ నో కర్రీ నోట్లో ఉ అంటే అట్ల మంచిగ ఉందనమాట టేస్ట్
అవును మేము కూడా తీసుకొచ్చినాము అప్పుడు ఒక పది దాకా తీసుకొచ్
ఈసారి మేమ్ తీసుకపోతే ఇస్ సరి నేను పోత కదా అండి మీకోసం లడ్డు తీసుకొస్తాలెండి.
తీసుకరండి నాకు ఇష్టం తిరు
అవునా మీకోసం ఒకటి ఎక్కువనే కొనమంటా. నేను మీకోసం ఎక్ ఎక్కు కొంమంటలెండి మా నాన్నగారికి
ఇప్పుడు మనము ము నడుచుకుంటూ వెళ్ళినం అనుకో మన ఆధార్ కార్డ్ మీద ఒకటో రెండో ఫ్రీగ ఇస్తరు.
అవునా అండి నాకు ఈ విషయం తెల్వదండి అసలు.
అవును ఇంగ మిగితావి కొనుక్కోవచ్చు. మనం మన ఆధార్ కార్డ్ మీద కూడా ఇస్
అవునండి అయితే ఒక లడ్డు ఎంత క ఎంత రేటు ఉంటది తెలుసాండి మీకేమన్నా
యాభై రూపాయలు అనుకుంటా
యాభై రూపాయల అయితే ఏం కాదండి. వంద ఒక యాభై తెచ్చినా ఏం కాదు. మ అంటే మా స్నేహితులు ఉన్నారు. అనమాట వాళ్ళు నాకు కచ్చితంగా తీసుకరా తీసుకరా అంటారు.
అవును తీసుకెళ్ళాలి కదా మై మనం ఊకెపోం కదా దేవుని దగ్గరిది ప్రసాదం అందరికి ఇవ్వాలి ఏ ఇంకా బానే ఉంటది వెళ్ళండి మీరు కూడా ఇంకే ఇదేమన్నా ఆ ఎక్కడ పుణ్య క్షేత్రలకి ఎల్లిలా
ఆ మేము కాశీకి పోదాం అనుకుంటున్నాం. కాశీకి కూడా పోవాలండి. మా నానమ్మ మా తాతయ్యది తద్దినం ఉంది వెళ్ళాలి.
అవునా
కాశీకి మీరు ఏళ్ళిరా అండి ఎప్పుడైనా
ఇప్పుడు వెళ్ళలేదు ఇక్కడ వైజాగ్ విశాఖపట్నం వెళ్ళినాం ఒక రెండు సార్లు
విశాఖపట్నంలా బాగుంటదంటారు కదా అవునా
మస్తు ఉంటదండి మా టెన్ పదో క్లాస్ ల ట్రిప్ ఎసినాం మేము అప్పుడు రెండు వేల ఎనిమిదొందలో ఎంతనో ఐనయ్ మాకప్పుడు
అవ్ రెండు వేల ఎన్మిది వొందల్కేనా
అవును అంటే అప్పుడు మా అంటే అప్పుడు కొంచెం తక్కువనే ఉండేది ఏంటిదంటే నా మూ రోజులు నాలుగు రోజులు ట్రిప్పు మాది
అవునా
మంచిగా స్కూల్లో నైట్ పన్నెండు గంటలకు స్టార్ట్ అయింది బస్సు మా ఫ్రెండ్స్ మా సార్ సార్ వాళ్ళు మొత్తం మానమే మేమే ఉంటాం గదా మన తెల్సిన వాళ్
అవునండి మేము మేం గూడా ఈసారి విశాఖపట్నం నేను గూడా వెళ్దాం మన్ కుంటున్నా ఇఫ్ పోతే మాత్రం మీకు మొత్తం అడుగుతా అండి ఎక్కడెక్కడికెళ్ళాలి ఏ ఎలా వెళ్ళాలి అని
అడగండి అప్పుడు మేము చానా ఐదారు సంవత్సరాలైతుంది గానెళ్ళి ప్పడికి పోయినా మొన్న పోయ్నాట్టే అనిపిస్తది ఆ
ఉంటదంట గదండి నేను గూడా విన్నాను ఇఫ్ నేను తిరుపతికి వోత కదాండి ఒకవేళ టైముంటేళ్తా
ఆ ఎళ్ళండి ఐనా దానికి దీనికి దీన్ దీన్ని ఇంకోసారి ప్లాన్ జేస్కోండి ఆ రెండు ఒకసారే
అంటే మేము ఎళ్దాం అనుకుంటున్నాం పద్రోజులు మీరే ఐదు రోజులే తిరుపతి అన్నారు గదా ఇంక మిగతా ఐదు రోజులు వేరే స్
ఒపికుండాలే గదండి ఇప్పుడు తిరుపతిల మీరన్ని జూసేసరికి ఓపిక్ కుంటదాండి మళ్ళీక్కడ గూడా చాలా ప్లేసెస్ ఉంటయ్ వైజ
ఉందిలేండి నా నేనేమన్నా ముసలామెన్ గాదు రండి ముసలామెన్ ఏం గాదులేండి నడ్ చ్ కుంటేళ్ళి పోగల్గుతా
అయినా మనము ఏమో మీ ఇష్టమండి మర్
మ్ అండుకే మా ఇంట్లో వాళ్ళేళ్దాము ఏటైనా అనన్నారు ఒక లక్ష రూపాయలైనా గూడా అందరం గల్శి మా ఇంట్లో కుటుంబమంతా మా అత్తయ్య వాళ్ళు మా మామ వాళ్ళు ఇంకా మా ఆన్ అన్నయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళు చ్ చెల్లెలందరెళ్దాం అనుకుంటున్నం
ఎల్లండి పెద్ద ప్లానే ఒక వ్యాన్ దీస్కోండ్ ండి అంటే టూరిస్ట్యి బస్సెస్ ఉంటయ్
అవునా
అవును
తీసుకెళ్తాం అయితే ఇప్పుడు ఖచ్చితంగా తీస్కొని మరీ ఎళ్తామండి మీరు మిమ్మల్ని అడుగుతాం పోయేటప్పుడు ఎక్కడికెక్కడికి ఎళ్ళాలో మీర్ కనుక్కొని నాకు మరీ జెప్పండి తిరుపతిలైనా విశాఖపట్నం అయినా మీరెళ్ళిర్రు కాబట్టి
అవునా అవును ఒకే అండి
అ నేను గూడా మీకు ఎకడైనా ఎడికైనా పోవాలంటే చెప్పండి నేన్ కనుక్కుంటాను మా మా స్నేహితులు బాగా బొతరన్నమాట్
ఇంకా మీరు ఎక్కడికెళ్ళిన ఎక్కడికైనా ఎళ్ళారా ఇంకా పక్క రాష్ట్రాలకి
మొన్న మొన్న ఆ స్వర్ణగిరి ఎళ్ళినండి తి అదే యాదగిరిగుట్ట దగ్గర చాలా బాగుందండి అసలు కొత్త గట్టిర్రు చీర కట్టుగొని మరీ ఎల్లినండి చాలా నచ్చిందండి చీరా చీరలో ఫుల్ ఫోటోలు దిగినండి అసల్ నేను
మా స్నేహితురాలి ఇంటి దగ్గర్నే అది నన్ను గూడా తిస్కెళ్ళింది యాదగిరిగుట్ట ఉన్ను స్వర్ణగిరి రొండు
అవునండి మీకు మీకు స్వర్ణగిరి తెల్సా అయితే
తెల్సండి మా స్నేహితురాలు తీసుకెళ్ళింది నైటు తీస్కెళ్ళింది యాదగిరి గుట్టనేమో మార్నింగ్ పొద్దునెళ్ళాం
అవునా మీమేమో వెళ్దామన్ మొన్న అంటే లా ఇప్పుడు పోక సంవ్ సంవత్సరం దాటింది గనీ వెళ్ళినప్పుడు ఫుల్లు ఫోటోలు దిగినాము ఇంకా మా స్నేహితులు అందరం కలిసిలా డ్డులు గొనుక్కున్న బొమ్మలు గొనుక్ అక్కడ ఒక ఉంగరం గొనుక్కున్నానండి చాలా బావుందసలు
అవునా
ఆ మీరు కూడా కొనుక్కోండి అక్కడికేళ్ళినప్పుడు చాలా అంటే మంచిగా ఉన్నాయన్
యాదగిరి గుట్టలో కోణం అండి ఆ రోజు వేయిరుపాల్ దాకా షాపింగ్ చేస్ త్ యాదగిరిగుట్ ట్టలా గాని స్వర్ణగిరిలో నైట్ వెళ్ళాం కదా ఏం లేకుండే
మ్మ కొనుక్కున్నామ అండి చాలా బాగుంది ఇప్పడికీ కూడా మా ఫ్రిడ్జ్ బ్రిడ్జ్ మీద ఉంటదన్నమాట ఆ యాదగిరిగుట్టలోనే కొన్నాం
ఆ ఓకే సరే అండి మరి